అయ్యో అందుకేనా అట్లుండే పొద్దునా, పడుకొని లేచేసరికి అట్లయినయన్ నేననుకున్నా ఇయాల పొద్దున సబ్బుకచ్చినవా ఎక్ క్కడైతే
అదేమో హలో కన్ల గుడ్డలు తెప్పిచ్చుకో లేదు కల్ల బుద్ధలకూ మూ పొద్దున, సాయంత్రం మధ్యాహ్నం మూడు పూటలు పోత్ త్తె కథం పోతది కన్ల గుడ్డలు ఆ అదేదో బోయ్ గవర్నమెంట్ హాస్పిటల్
అంటూ చల్లగా అయితయి గోరంగున్నయి చిన్న చిన్న బగిట్ల రౌండ్ గ కట్ జేసి కోపిత్త హలో చెప్ చెప్పండి
ఏం జేస్తున్నరు
ఏం లేదండి పో తీస్కోపోరా పో ఇస్తారా? హలో ఇటొకటి ఇటొకటి ఇట్లా ఇట్లా ఒరిగి ఇట్లా ఎనికి ఓరిగి ఇట్లా పెట్టుకుంటే చల్ల ఉంటాయి. పోరా బాయ్ ఏయ్ చూడవ ఇటు బాయ్ బాయ్ జెప్పు అవును నామను తడి నానమ్మ ఎందుకట్ల పెట్టుకున్నవ్ హలో
ఆ చెప్పండి ఏం జేస్తున్నరు
అయిందా అండి పని
కాలేదె కాలేదండి పని స్నానం లేటైందే. ఇప్పుడు గాదు ఫోన్ జేస్తావు.
సేస్తా సాయంత్రం చేద్దాం ఆగు సాయి ఎక్కడున్నడు అత్తమ్మ సరిగ్గా
మ్ మీ డాడీకా అండి కాల్
ఉమ్ అవునండి. ఇంక చల్లగుండాలి
ఇంక మరీ ఏంటి సంగతీ
ఏం లేదూ నాకూ మగ్గం వర్కు టైం అయితాందీ జస్ట్ ఇప్పుడే వంట స్టార్ట్ చేస్తున్నా మగ్గం నేర్చ్కుంటున్న నేను
కాదండి ఇగ స్కూటీ విషయం మీరన్న చెప్పండి. అదీ ఇంజన్ గిట్ట పోతే ఇరవై వేలైతదని మాఅన్నయ్య అంటాండు. మరి బెస్ట్ ఆప్షన్ ఏందండి చెప్పండి.
పాలండి
అటు కైకైకి చెప్తరా ఇటు కుయ్కుయికి చెప్తరా.
ఎవరికి చెప్పమంటే ఆళ్లకి చెప్తా
నాకే చెప్పలా కైకైయ్ కొద్దు. అంగేది రిపేర్ కి అచ్చినిందా చాలా రిపేర్ అయితాందండీ అదిసెకండ్ హ్యాండ్ లో కొని పెద్ద దరిద్రాన్ని తెచ్చుకున్నామం
ఏం గాదండీ
అప్పుడే మంచిద్దెచ్చుకుంటే దిడుగుండకపోవుగా అండి.
ఇగ అది తీసేయండి
అదే అండి నీ మరెందుకండి అక్కడ కైకైయికి అర్థం అయితలేదు.
అది గాదు సైకో మైండ్ అన్నమాట
మ్ హూ ఈ పిల్లలకి దోసకాయ స్నాక్ వెడితే అయిపోదా. అదేంది హోటల్లా
ఆ మీక్ నుండు మూడే
మళ్ళీ యేస్తాలా ఆహా ఏయ్ మగరా
మనకి అర్ధం కాకుంటే అర్ధం అయ్యేతట్టు చెప్తదీ ఆ మంచిదే దొరికింది లేకపోతే కైకై అనేదైతే పిస్సలేసేది. మంచిగా నేర్ప్
అది తాళం పోయింద్రా కైతాయలో వాడి మోకం తెస్తలేదు కంపల్సరీ చెప్తడు. చెప్పండి
ఏం లేదండీ మిల్క్ తాగారా
మూడా స్కూల్ కు ఓలె హాఫ్ ఇప్పుడేగా వానింక టైం గాలే ఆ ఉ ఇంక ఫైవ్ రూపీస్ ఉన్నయ్
బ
అయితయా చెప్
ఏ వచ్చ
అయ్యో అత్తమ్మ
హలో చెప్పండి అగో మా పక్కావిడకి కల్లొ చ్చినాయండి అ అవి మొత్తం ఎర్రగయినెయి మాయమూనిన్ననే కుకుంబరు గొన్నాం అ గోరంగా అద నల్సుూడు నల్తలే అండి
మీ బాబుకు దోసకాయ పెట్టారా మరి స్నాక్స్ దు అంటే లంచూ మాటట అతే ఇంగ రైయ్ రైస్ పెట్టేసా కాని బప్ పమ్ పొట్టి బాబుకి దోసకాయ పెడితే బాగుండు
పెట్టాలి కానీ
దోసకాయ అసలే సమ్మర్ కదండి మంచిగా ఊ హెల్ది ఫుడ్ కొంచెం సాక్స్
నాకలవాట్లే గాని దోసకాయ తినుడు కానీ
ఇంకా మాడాడికైతే ఇంకా అర్ధమయిత లేదండి ఆయిల్ చేంజ అయిల్ చేేంజని ఆయిల్ చేంజ్ కే ఆరు వేలు అయితాయా అండి అసెంబ్లీ అంటేనే వాళ్ళకు తెలివది అసెంబ్లీగి పోయింది ఇంజను కు పోతనంటే మరి బుడ్డాయిని అంటే మేము మా బుడ్డాయని బుడ్డాయ అంట బుడ్డ అని మరి మాట్లాడమ ఏమన్న జయ్యన ఉన్ననంటాడు
మీరేమనుకుంటున్నారు
ఏది లేదు ఇగ నాకైతే ఉ అదే మంచి పని అనిపిస్తాందండి లేకపోతే ఒక రోజు ఏమైందెల్సా అండి మా బిట్టు మా డాడీ ఇద్దరు మా ఆ ర రోడ్ కే మా కొంచం లో పటికుంటే టూ కిలోమీటర్స్ లోపటు ఉంటది మా విలేజ్
కొంచెం మెల్లగ మాట్లాడండి ఎందుకు అంత గుడాలు బుక్కుతాన్లు ఏమన్నా అర్థం అవుతుందా నాకు అసలు నువ్వేం మాట్లాడుతున్నావో
అయితే ఏమైందంటే మా బిట్టూడిని మా డాడీ ద్దర్ గల్సి ఆ మా రోడికే ఎలిన్రు మా రోడ్ కే వెళ్తే ఏమైందండి అక్కడ నైట్ ఆ నాయిట్ నైన్ థర్టీ టెన్ అ అక్కడనే ఇది సెకండ్ హ్యాండ్ కదా అండి అసలే దీనికి కొంచెం ర రిపేర్లా బాగా పడ్డది అట్లా ఏ బట్టి మ్ అక్కన్నే బెల్ట్ తెగిందన్ ఇగ వాది బెల్ట్ తెగిందంటే బెల్ట్ వల్లనే కదా ముందుకు వెనక్కి నడిచేది.
అవును
కి నడవకుండా అట్లనే ఆగిపోయింది ఇ అప్పుడు నాకు మా డాడీ ఫోన్ చే తే నేను అప్పుడు ఆ ఇగ మెకానిక్కిి చెప్పి ఆయన బ్రతిమలాడి ఇంకో బైక్ తెెచ్చుకోమ్మని ఇంకో బైక్ తోటి ఈ బైక్ తాడు కట్టి తీసుకోనండి అదే ఒకవేళ నేను ఆ ప్లేస్ లో ఉంటే ఎట్లుంటే
అవునండి దీన్ని నమ్మవసరం లేదు
అందుకే నేను అట్లా అంటున్నా అండి ఇప్పుడు మా అకు ఉంది కాగజ నగరలా జాఅని అమ్మాయి దగ్గరికి అలా అన్నా కూడా చక్క కోతుసుకుంటానుకో మెయిన్ రోడ్ నుడి చపుతే దెబ్బకు హైవే మీద ఒక గంటగా బెల్లం పెళ్ల్ నుండి
నకు ట్రాఫిక్ లో నడపస్తదా అటు చాలా వేగ కిల్స్ అస్తయి గదా
ఆ మొన్న రీసెంట్గనే అట్లనే వచ్చినా అండి
అవున మస్త్ ఫాస్ట్ అయింన్రు కదా ఎప్పుడైనా మీ ఊరిక్ అస్తన నేర్పిస్తరా అండి.
ఆ నేర్పిస్తమండి.
రావాలా మరి
రండి మరి
కూల్ సర్లే
ఉమ్ మంచిగా స్కూటీ నేర్చుకుంటే మంచిగుంటదండి. అది అలవాట్ కావాలె భయపడద్దు ఫస్ట్
బరాబ
కత్తదా అంటే నాకే అత్తది అన్నట్టు ఉంటయి
అవునా భయ్యా
యాస్
ఇంకా ఏం చేత్తాన్నవ్ మరి
ఇంకేం లేదండి. ఫంక్షన్స్, పార్టీస్ ఉన్నయి కదా అండి నాక్ ఇంట్రెస్ట్ లేదండి.
ఇంట్రెస్ట్ ఉందా?
ఉ మ్ ఇంట్రెస్ట్ ఉండదండి అయి అసల్ చిన్నప్పుడైతే ఏ పెళ్లి నా దే ఫంక్షన్లు కూడా నాయే
ఆహా
పోయినవా తిర్గినవా ప్లేట్ పట్టినవా తిన్నవా అన్నట్టుండే కానీ ఇప్పుడ్ అట్ల లేదండి అసలు తెల్లబుద్ధైతలేదు. ఎస్
ఇంకా ఏం సంగతి మరి పెళ్లైంది తప్పది. ఇగ వెప్పాల్సిందే ఇంట్లనే ఉండరు
మ్ అందుకే అండి మ్యారేజ్ అయిన వళ్లేగావ తిరుగుడు అన్ని పన్నెండై ఎటు పోతలేనండి అయిన నే ఏడైనా పోతే పేషెంట్ అయితా అండి చూడ్డానికి మాత్రం మంచిగనే ఉంటా
హ ఆ ఓకే అండి. బాయ్
బాయ్ మ్యా